హలో
హలో
హలో వినిపిస్తున్దా అండి
స్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది.
ఏం చేసుకోమా అవునా ఎక్కడికి వచ్చారండి.
ఇక్కడ ఊరికచ్చామండి.
అవునా అండి. మీలు సిటీల సరే హైదరాబాద్ కు
ఏంటండి
మీరు సిటీలో ఉంటారా విలేజ్ లో ఉంటారా
సి విలేజ్ లో ఉంటాము సిటీకి వచ్చాను
ఎందుకండి ఎడ్యుకేషన్ పర్పసా జాబ్ పర్పసా
ఎడ్యుకేషన్ అండి జాబ్ ఏమి లేదు ఇప్పుడే
ఎ
మీర ఎక్కడుంటారు విలేజా సిటీయా
నేను కూడా సేమ్ ఎ అండి పర్పస్ కోసం వచ్చి
హ్మ్ హ్మ్ హు తిన్నారా అండి
లేదు అం
హ్మ్ హలో
పాప్డి
మీ వాయిస్ బ్రేక్ అయి
ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే
కొంచెం దూరం వెళ్ళం ఫోన్కి అంతే
అవునా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలేజ్ లో కొంచెం వర్క్ ఇచ్చారు అది రాసుకుంటున్నాను
అవునా ఏం వర్క్ ఉండ
అంటే రేపు ఎగ్జామ్ ఉందండి ల్యాబ్ ఎగ్జామ్
అయ్యో అవునా
దానికి సబ్మిట్ చేయాల్సినవి ఉంటే రాసుకున్నాను
హ్మ్ హు
మీకేం వర్క్స్ లెవా అండి మరి
ఇప్పుడు ఏం లేవండి ఇంకా
ఇంకాని మీ కాలేజ్ లైఫ్ గురించి ఏమన్న చెప్తారు
మా కాలేజ్ లైఫ్ ఏముంటందండి మార్నింగ్ లేవ్వాలి
అంత మార్నింగ్ లేస్తారా అండి మీరు
మరి అంత మార్నింగ్ కాదండి మార్నింగ్ అంటే ఇంకా సెవెన్ థర్టీ
అవు ఏమో అండి మిమ్మల్ని చూస్తుంటే అంత సెవెన్ థర్టీ కూడా లేసేవాళ్ళలాగా లేరు
లేస్తాం కాలేజ్ ఉంటే సెవెన్ థర్టీకి లేవాలి ఇంకా అమ్మ రూమ్ లో ఇంకొంతమంది ఉంటారు ఇంకా వాళ్ళందరు స్నానాలు చేయాలి వాళ్ళందరు స్నానాలు చేసే లేట్ అయితది ఇంకా అప్పుడు మెల్లగా లేచి స్నానం పోయి ఎయిట్ ఓ క్లాక్కిి స్నానంకి పోయి వచ్చి రెడీ అయ్యి కిందికెళ్ళి టిఫిన్ చేసి ఇంకా నైన్ టీన్
తరా అండి
అవునండి
మరి న హాస్టెల్ లైఫ్ ఎలా సపానికినికి రూ హస్టల్ వాల్
హాస్టల్ బాగుంటందండి ఎందుకు బాగోదు మంచిగా తినాలి పడుకోవాలి
అ
తినాలి పడుకోవాలి రూమ్మేట్స్ తో ముచ్చట్లు వేయాలి
బబట్ దవి పని చాలా బాగుందడి
కానీ మా రోమాన్స్ వెళ్ళిపోయారండి ఇంటికి
అయ్యో ఎలా అంటి మరి
ఇంకా ఉన్నారండి లేదండి ఇంకా మస్తు మంది ఉన్నారు పైన
పైన అంటే ఎక్కడంటడి ఆకాశందమ్మా
అవునండి ఆకాశంలో ఎక్కడ నీళ్లు ఉంటాయా అండి మీరు దో మాట్లాడతారు పైన అంటే పెంట్ హౌస్లు అండి
ఓ అవునాగది
ఇంక ఉంటారు అటు ఇద్దరు జూనియర్స్ ఉంటారు మామందు రూ లో ఇద్దరు జూనియర్స్ ఉంటారు నా ఫ్రెండ్ ఒకటి ఉంటారు ఇక
అవునా మరి వాళ్ళతో మా ఉండపోయారు ఒకసరే ఉన్నారా లేకపోతే
ఇప్పుడు ఏంటి ఇంకా టైం అవ్వాలి తినడానికి వెళ్ళి సచ్చిన్ తేకి ఇకెళ్ళి ముచ్చటయాలి
అవునా అండి కుస్తా అండింత బాగాబ చె
హా
అవునండి మీరు హార్ట్బీట్ సిరీస్ చూసార అనుకుంటు కదా
అవునండి చూస బాగుంది మళ్ళీ ఇప్పుడు సీజన్ త్రీ అంటా
అవుే నేను కూడా కొంచెం స్టార్ట్ చేసాను ఇంట్లో
ఎట్లుందండి బాగుందా
బట స ఈసారి కొత్త ఎపిసోడ్స్ చూస్
ఎన్ని ఎపిసోడ్స్ చూశారండి మీరు
ఫార్టీ ఫార్టీ అండి ఫాటీ
టిగా నేను హండ్రెడ్ ఎపిసోడ్స్ అండి టూ డేస్ త్రీ డేస్ కూర్చొని చూసిన అసలు
వ డ్రీ ఏష పేరుఅండి
టూ టూ త్రీ డేస్ హలో ఏంటి ఆ అప్పుడు హాల్డే డేసా ఏమో ఉండే ఇక త్రీ డేస్ మొత్తం సిరీస్ చూసుకుంటే వస్తున్నా పొద్దున నైట్
ఫాదర్స్ డే సెకండ్ సీజన్ లో రీనా చనిపోతాదా అవునా
ఇల్లి లేదండి వీనస్ చనిపోదు జస్ట్ యాక్సిడెంట్ అయితది ఇప్పుడు సీజన్ త్రీ లో ఇంకా తెలుస్తుది ఏమైతది అని చెప్పేసి
అవునండి మీకు అందులో నచ్చిన క్యారెక్టర్ ఏంటి చెప్తాను
నా అందులో ఏంటి రీనాది అర్జున్ది ఇష్టం అండి
కొందరు దీవాలి చాలంటడి
చాలా క్యూట్ పేరు
అఓ
కానీ ఇద్దరికి మిస్ అండర్స్టాండింగ్స్ వస్తాయి పాపం
చా అవునా అండి
ఉ హు
ఇంకా అక్కడవరకువెళ్లాల
అవునా బాగుంటది వాళ్ళ మమ్మీ రీనా వాళ్ళ మమ్మీ పాపం చెప్తే అయిపోతుండే నిజం ఎప్పుడు కాని చెప్పని చెప్పది
సెకండ్ సీజన్ లో కూడా చెప్పలేదా అండి
సెకండ్ సీజన్ లో లాస్ట్ లో చెప్తుంది అప్పుడే యాక్సిడెంట్ అయితది ఇంకా తనకి
అ
అర్జున్ కి తెలిసినా కానీ అర్జున్ చెప్పడు ఈ ఆ నిజం
అ రీజన్ అర్జున్ కు ఎట్లా తెలుసు
అర్జన్ అర్జున్కి ఐడియా ఏమంటో తెలుసుకుంటాడు ఇంకా ఫస్ట్ కొంచెం డౌట్ వస్తుంది అసలు ఇతను ఎవరు అని చెప్పేసి ఇం మెల్ల మెల్లగాఅన్ని తెలుసు కుంటాడు అర్జును తెలుసుకున్నాక ఇంక రీనాకు చెప్పడు ఫస్ట్ సీజన్ లో ఏంటంటే ఫస్ట్ సీజన్ లోనే అనుకుంటా రీనా ఇంకా ఉంటది కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ పేరేం ఉదయ్ డాక్టరా
రేప్ రష్ స్టార్ట్ ఎస్టీఓ రాతిర
ఆ రతి రతి రీనా వాళ్ళ మమ్మీ అని చెప్ప చెప్పేసి ఫస్ట్ సీజన్ లో చెప్పేసాడు ఇంకా అట్లా చెప్పడం వల్లనే ఇంకా ఏం వాళ్ళ మధ్యలో గొడవలు అయిపోయి ఇంకా మాట్లాడుకోరు ఇంకా అట్లా అయితది ఇప్పుడు ఇది కూడా చెప్తే అలానే అవుతుందేమో అనుకోని వాడుని నిజం మూమెంట్ చెప్పాడు రీనాకి
ఉ
ఇంకా అది రీనా ఇంకా తప్పు పట్టిస్తది ఇగ వాన్ని నాకెందుకు చెప్పవని
అయ్యో
ఇ ఆక్సిడెట్ అయిపోత పాపం
చూడాలని ఉండండి మిగతాలు అంతా కాని చూస్తే అడిక్ట్ అయిపోతారునేని చూడట్లేదు
చూడండి ఏముంది ఇప్పుడు సీజన్ స్త్రీ కూడా వస్తుంది
ఉమ్ చూడాలండి ఇంట్లో అందరు అదే చూస్తున్నారు
అవునా
అవును
సన్నారా మను ఇంటికెళ్ళినప్పుడు చూసారా ధెండిగే తెచ్చినావ్ శ్రీను
హా హా హా అయో ఎమ్ చెస్టునారు
ఏం లేద డి పచ్చడి
పచ్చడి సూరాండ
అవునండి
ఏం పచ్చడి చేస్తుందండి మా ఆడికాయ పచ్చి చేస్తురండి మా ఆడికాయ
బ బ చె
ఓ గీవా గిలా కస్త గతారా లేవ ఓహో రా హలో ఆ హలో ఇంకాండి మరి ఇంకా మీకు ఏమన్నా ఇష్ట మైననా సిరిస్ ఉందా
అండ్ ఇంకా సిరీస్ ఒక్కటి ఇష్టంగా చూస్తా ఇంకా కొరియన్ సిరీస్ అవి
ఏ అ తమ్ మీ కూడా వచ్చప్పయ తీసుకోలని వచ్చిందా మరి ఇచ్చేవా లేదని చెప్పవ అనుభలు ఉండే మా జూనియర్స్ ఉండార అండి అస్ అసలు అర్థం చేసుకోరు సీనియర్స్ ని
అవునండి తిట్టండి గట్టిగా జూనియర్సే కదా
మేము మా సీనియర్స్ అంతా బాగా అర్ధం చేసుకుంటాము.
అవునా అండి వావ్
మా సీనియర్స్ చాలా లక్కీ అండి
ఎందుకండి నేను ఎప్పుడు వినలేనండి. మీ సీనియర్ మీ సీనియర్స్ నోటి నుండి ఎప్పుడు వినలేదండి. మీ లక్ ఏమంటరు మీరు దొరకడం వల్ల లక్కే అని
అంటే మీరు వినే అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారన్
అయ్యో అవునా అండి మీ మరద్ కేపచ్చి తింటరా అండి
ఫుల్గా తింటానండి
ఊహుమ్
కొత్త మామిడికాయ అండి కొత్త మామిడికాయ అండి పాత మామిడికాయ అండి
పా తరుగుడు తోకండి ఇది బె
తవరుకుడు తొం కాండి వావండి
హుమ్ మా మమ్మీ వాళ్ళు మా పెద్దమ్మమ్మ వాళ్ళు పెడతారండి
అవునాన్ బావున మ కిచన్
మంచి స్మెల్ వస్తుందండి
మందా
తిందామండి కానీ
నెయ్యి కూడలు ఇచ్చురా అండి మీరు
తెలేదండి నే మాకె దిక్కులేదండి.
హహ
మొన్న ఉగాదిబ్
సరే అండి బాయ్ అండి
బాయ్